నమస్కారం అండి బాగున్నారాండి.
మీరు బాగున్నారా.
ఆ బాగున్నామండి.
బోన్ చేసారా.
ఆ జస్ట్ ఇప్పుడే అండి చేసాం మీరు చేసారండి.
ఆ భోంచేసారండీ హ్మ్ ఇది సమ్మర్ కదా
అవునండి
మీ ఏరియాలో ఎండలు ఎలా ఉన్నాయండి
తా కొంచెం చానా తీవ్రతగా ఉన్నాయండి ఇక్కడ
ఆహా తే ఏం చేస్తా మా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటేనే భయం అవుతుం
అవునా
ఏం ఇంకా టారండి ఏ ఇస్ సమ్మర్ సీజన్ లోనా
అవునండి
మామూలుగా ఈవెనింగ్ టైం అయితే అలా మా దగ్గరలో చెరువుందండి
అండి ఆ
అలా కాసేపు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తామండి ఇంగా ఎ ఉన్నాయి కొన్ని అక్ మీరు అండి
మేము ఐస్ క్రీమ్సు ఏమైన్న జ్యూసులు అట్లా ఆఫ్టర్నూన్ తాగుతామండి చల్ల చల్లవి
ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం అండి
నాకా అండి స్టాబెర్రీ ఫ్లేవర్ అండి
ఆహా
ఇంగా ఈడ బాయిలు ఉన్నాయండి స్విమ్మింగ్ పూల్స్ బాయిలు అవి ఉన్నాయండి మా ఊర్లో
ఆ
ఆడికి ఈత కు పోతాం అండి మేము మేమూ మా ఫ్రెండ్స్ అంతా పోయూతామండి
బాగా ఎంజాయ్ గుంటుంది కదండి
అవునండి బాగా చిల్ చేయొచ్చండి ఫ్రెండ్స్ తో
అవునా మీరు ఐస్ అలాంటివన్నీనా లేదా ఫూట్స్ కూడా అలాంటివేమన్నా తింటూంటారా
అప్పుడప్పుడు ఫ్రూట్స్ ట్రై చేస్తామండి అంటే ఎక్కువ శాతం ఐసు లు అవే అండి అంటే మళ్ళా ఫ్రిజ్జు లో మనము తెచ్చుకొని పెట్టుకొని మళ్ళా అట్లా వాడమండి అడ అబ్బొడుకప్పుడే తెచ్చుకుంటామండి ఇంట్లోనే జ్యూసులు అట్లా తయారు చేసుకుంటామండి
అవునా హెల్త్ కు మంచిది లెండి అవనీ
తడ్డి గ్రేప్ జ్యూసు
నేనై తే ఎక్కువగా వాటర్ మిలోన్ అర్ దోసకాయ అంటారు కదండి
ఆ అవునండి
అవి యూస్ అవి వాడతామండి అంటే వాటర్ పర్సెంట్ ఎక్కువుం టుంది కదా బాడీ డిహైడ్రేట్ కాకోకుండా
అవునండి అవునండి
టీ
మేము కూడా ట్రై చేస్తామండి అవన్నీ వాటర్ బిలట్సు అవి
వాటరు
ఆహా
ఇక్కడ ఎండలు చానా ఎక్కువ ఉంటాయండి మ మనకు మా కల్ల
అవునండి ఇయరు ఇయరు లానే ఉంది కానీ తగ్గేదైతే లేదండి
అవునండి ఇంక కాలుష్యం పెరుగుతాంది కదా అలా అండి ఎండలు కూడా పెరుగుతా ఉంటాయి
టే వాటర్ ఫెసిలీటస్ అంతా బాగుంటాయా అండి ఎండాకాలం గదా
ఆ బాగనే ఉంటాయండి పరవాలే మా ఊర్లో మీ మీరు నిన్న ఉగాది కదండి ఎంజాయ్ చేశారా
ఆ చేశామండి బానే
ఏం చేస్తారండి మీరు ఉగాది పండక్కి
మాములే మార్నింగ్ పూజ చేస్తారు దేవునికి
ఆ
అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ ఒండుకోని అంటే తె గు వాళ్ళకైతే అది మొదటి పండగ అంటారండి
ఔన్ కరెక్ట్ కరెక్ట్
ఆ ఇంకా మీకు వింటర్ లో ఎలా ఉంటుందండి
వింటర్ లో సలి బెడుతుందండి
ఆ
కోట్స్ జర్కిన్స్ అవన్నీ పెట్టుకుంటామండి ఎక్కువ సలి పెట్టుకోకుండా
ఆహా
కి ఆవడానికి కొంచెం ఇబ్బందిగుంటుందండి
మాది మార్నింగ్ టైమ్స్ లో అయితే ఇంకా ఎక్కువ అండి పొగ మంచు ఉంటుంది కదా
అవునండి చానా ఎక్కువ ఉంటుంది బోన్ ఫైర్స్ అట్లా వేసు కుంటామండి
ఆ రెయినీ సీజన్స్ వాన పడుతుందా అండి
ఆ పడుతుందండి రెయినీ సీజన్ అంటే ఇంకా వాన పడుతుందండి
అంటే ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి సరిగ్గా పడ్డం లేదు కదా కొన్ని చోట్ల
అవునండి మా స్టేట్ లో మటుకు పడతాయండి
దే కొన్ని చోట్ల అన్ సీజన్ లో పడతాయి కొన్ని చోట్ల పడాల్సిండే దానికంటే
ఎక్కువ శాతం పడితే అవును కరెక్ట్ అండి నిన్న మా ఊర్లో రెయిన్ వచ్చిందండి
అదే ఎండాకాలంలో వానలు పడ
అవునండి అది వడగండ్ల వాన అంటారే అలా అండి
ఆ
సీజన్ గానీ సీజన్ లో మళ్ళా వానలు కూడా పడతాయి అండి ఈడ ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొంచెం కూల్ గానే ఉన్నా అండి ఈడ క్లైమేట్
మీరు వా రెైనీ సీజన్ లో కూడా ఐస్ క్రీమ్ తింటారా అండి
తినమండి అట్లా ఎలా తింటారండి తినము
అంటే ఏమే
అంటే చలి పెడుతుంది కదండి ఎట్లా తింటారు అప్పుడు ఇగ్నోర్ చేస్తామండి దానికి ఇగ్నోర్ చేస్తామప్పుడ ఐస్క్రీమ్స్వి
అంటే చాలా మంది జలుబు చేస్తుందని తినారండి
అవునండి మే అలాగనే
కానీ రియాలిటీ గేమ్ అంటే
ఆ
క్రీమ్ తినడం వల్ల జలుబు ఏం రాదండి ఆడ
మరి ఎలా వస్తుందండి
అంటే ఇంకా బాడీలో ఇంకా హీట్ పెంచుంది ఐస్ క్రీమ్ అంటే బయటికి మాత్రం చల్లగా ఉంటుంది అంతే కానీ హ తిన్నప్పుడు బాడీలో హీటింగ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందండి
మేము అప్పుడు టీ కాఫీస్ తాగుతామ అండి
సార్ ఈ రెైన సీజన్ లో కూడా నా ట్రై చేయండి ఐస్ క్రీమ్
మీేరు చెప్పారు కదండడి ఖచ్చితంగా ట్రై చేస్తా
ఓకే అంటడి
ఓకే అండి
ఆ ఇంకా సమ్మర్ లో ఏమన్నా ప్రికాషన్స్ ఏమన్నా తీసుకుంటుంటారా
అంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు బయటికి రామండి మేము
ఆ
అంటే బయటికి వస్తామ అంటే వన్ పైన వస్తాం బయటికి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నబడే అండి వచ్చ అదే చెప్పాను కదా ఈ ఇతలకి ఈతకి స్విమ్మింగ్ పూల్స్ కి అక్కడ వెళ్ళిపోతామండి బయల్లోకి
ఆ
ఏమంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి నీళ్ళ తావా
ఆఅవును అని
పోతారండి
ఆ వెళ్తుంటామండి సమ్మర్ వస్తే డైలీ వెళ్లేదే అండి
కొంచెం జాగ్రత్తగా వెళ్ళండిండి
ఆ అంటే పాపం మా ఫ్రెండ్స్ కొంతమందికి ఈత రాదు
అవునా అండి
ఎంతో ఇబ్బంది అండి వస్తువురి అంటే వాళ్ళు బాధపడతారు
మీరు కొంచము ప్రోత్స ఉత్సాహిసే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదండి
అంటే మేము చెప్తామండి చాలా సార్లు ట్రై చేయడి వాళ్ళే భయంతో రారంండి
అది మీగాని భయమే ఉంటుందండి ఫస్ట్ అది
అంటే మేము చెప్పామండి చాలా సార్లు స్టార్టింగ్ లో భయం ఎక్కువ ఉతుంది ఓసారి దిగితే అలవాటున్న అర్థం చేసుకోరు వాళ్ళు
మీరుగాని ఫస్ట్ అలానే కదండి భయం భయం అట్లానే మీరు అంత మీకు ఎవరైనా ప్రోత్సహించ ఇ తింటారు మీరు పోయి ఈత నేర్చుకు తంటారండి
ఆ అల
అలా ఇంట్లో ఎవరు చెప్పేవాళ్ళు ఉంటరు
ఆ
అలా అందుకే కదండి వాళ్ళు అట్లా నేర్చుకోండి
వాళ్ళ ఇది కాని అర్థం చేసుకోవాలండి మేం వాళ్ళ
ఆ వాళ్ళు అర్థం చేసుకోవలాలండి
ఇంకా మీకల్లా ఏమన్నా ఫార్మింగ్ అలా చేస్తుంటారం అండి
ఆ చేస్తారంండి చాలా మ చనాా చేస్తారంండి మా ఊర్లో మటుకు నైటీ పర్సెంట్ ఫార్మర్సే ఉన్నారండి
ఫెసిలిటీస్ అ బాగుంటుంది
ఆ బా బాగుంటాయిడి చెరువు ఉంది చెరలో నీళ్ళు అన్నీ వస్తాయండి బాగా చేసుకోచ్చు ఫార్మింగ్ అయితే బా బాగుంటుందండి మా ఊర్లో
అంటే మేడం పచ్చని పొలాలు మార్నింగ్ టైమ్స్ లో వెళ్ళచ్చు
బాగా క్లైమేట్ ఉన్నమటుకు భారీతే ఉంటుందండి అట్లా
ఎప్పుడైనా వెళ్తుంటారా అండి ఇలా పొలాాల లేకి అలా
ఆ వెళ్తుంటామండి మా ఫ్రెండ్స్వే చాలా మంది పొలాలు ఉన్నాయండి
ఆ
వాళ్ళతో పాటు వాళ్ళను కల బోయి వాళ్ళకు కొంచెం హెల్ప్ జేస్తామండి
ఆ అంటే ఫార్మింగ్ లోన
ఫార్మింగ్లో అండి
ఆ
వాళ్ళకి హెల్ప్ జేస్తే దేవుడు మనకి హెల్ప్ జేస్తాడు కదండి
ఆ అంతేలెండి
మీరండి మీరు బోతారా
ఆ మేము ఫార్మింగ్ చేస్తుంటామండి మా ఫార్మింగ్ ఫ్యామిలీనే
అయో అబ్బ చాలా మంచి పని అండి ఫార్మింగ్ సిబ్బుత్లో అయితే
ఆ ఏమంటే ఈ ఈ టైం లో అంత ఇబ్బంది అంటే వర్షాల్ సరిగ్గా పడవు ఇంగ ఇప్పుడు ఎండాకాలం అయి కాక ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు
సీజన్ లో మా బస్ ఈతారి వర్షం వర్షాలు వస్తా ఉంటే ఒకొసారి రావండి
అద అన్ సీజన్ లో రావడం వల్ల పంట చేతికి వచ్చే వరకు నమ్మకాలు ఉండవండి
అవునండి మీకు చేతికొచ్చేవరకు గాదండి మీరు అ ఫస్ట్ ఏషిన పొలం ఏషినప్పటి నుంచి మీరు అమ్మేంత వరకు మీకు భయం ఉంటనే ఉం
అ భయం గ్యారంటండి లాస్ట్ మినట్ వరకు పక్క
ఆ మీకు పంట చేతికి ఒచ్చేంత వరకు భయం ఉంటుందండి అంత భయంలో గూడా బతికేవాల్ డొగడే అండి ఫార్మర్ అంటే
నాకు
మీరండి మీరు పని జేస్తారా పోయ్
ఆ మేము పనిచేస్తాం అండి
అవునా
ఎక్కువ మా నాన్నకు మా నాన్నతో పాటే వెళ్తుంటమండి చిన్నపుటి నుంచి
చాలా మంచి పని అండి అది
ఆ
మనం కూడా ఇలానే అందరికి సపోర్ట్ ఇస్తే నెక్స్ట్ జనరేషన్ గూడా ఫార్ మింగ్ అంటే ఎందో తెలుస్తుందండి
అవునా అంటే ఫార్మింగ్ లోనే కొంచెం ఎడ్యుకేషన్ని డెవలప్ చేసుకోవాలండి
అవునండి అవునండి
అయి చాలా మంది ఏం పడితే ఆ పంటలు ఏసేస్తు ఉంటరండి ఇరిగేషన్ అలాంటివి కొన్ని పద్ధతు ఉంది ఏ కొంచం
అవునండీ సరేలేండి
ధన్యవాదాలండి
ధన్యవాదం అండి కాల్ చేసినందుకు మీకు ధన్యవాదాలు
ఓకే
ఆ సరే అండి